ఆ వినిపిస్తుందా న తిన్నారా
తిన్నాం తిన్నారా మీరు
ఆ ఇగొ తిన్నేసి వచ్చిన
ఎం కూర ఇవ్వాళ
ఇంగా బెండకాయకర్రీ చట్నీ సంబార్ పప్పు
మాకు పంపరా మరి
ఆ మీరు ఎప్పుడు ఎప్పుడు వస్తారు వన్ తర్వాత రండి
బాగానే ఉందా కరీ ఏమైనా బానే ఉందా
అ బ్బానే ఉంది
అవునా
ఉమ్
ఆ ఇగాలా పెరుగు పెట్టాలె
పెరుగు గుడా ఉందే ఉంటది పెరుగు రోజు ఉంటాది.
ఉ పవన్ సాంబార్ ఏదో చేసిండు సాంబార్ ఉంది ఇక్కడ తినడానికి
ఆవు
ఉమ్ సాంబార్ చేసాడు అయితే సాంబార్ ఏడ నుంచి తెచ్చిండు ఆయన
ఏమ మరి ఆడు స్టడీ హాల్లో ఉన్నాడా
స్టడీ హాల్లో ఉన్నాడు ఆయన
ఆహా మీరు ఇప్పుడే వచ్చారా
ఇప్పుడే వచ్చాను నేను లేదు నేను ఇక్కడ ఈ రూమ్ లోనే ఉన్నాయి ఇవాళ మాట్లాడదామని పోలిసు స్టడీ హాల్క్
మరి ఎందుకు చేయాలా పొదునుంచి.
నైట్ కరెంటు పోయిద్ది మా రూమ్ లో
ఆ
ఇప్పుడు ఆ పాత రూమ్ లో పోయి పడుకున్నాం అక్కడ దోమలు మస్తు కుడుతున్నాయి.
ఓహో అందరా
ఉమ్ అందరం అక్కడ పడుకున్నాం పోయి ఉమ్ నైట్ ఏ నిద్ర రాలె అక్కడ దోమలు మస్తున్నాయి. మళ్ళా వచ్చి మార్నింగ్ వచ్చి ఇక్కడ పడుకున్నా గంట గంటన్నర పడు కొని ఇపొద్దె లేచినాం చేద్దాం అనుకున్నా గాని నేను కూడా పడుకుండే
అవునా
ఉమ్
ఇంకేమి
ఏమి లేదు ఏమి ఇ ఇప్పుడు హాస్టల్ లో అయిందా అప్పుడు మేమే తినాలి ఇప్పుడు ఈ సాంబార్ ఏడి నుంచి తెచ్చిండు పవన్ నీ దగ్గరే అనుకున్నా నాకు ఫోన్ చేసి చెప్పిండు
ఏమని
సాంబారు ఉంది సాంబార్తో తింటే తిను మంచిగా అనిపిస్తది తిను లేకపోతే ఉంటుంది అదే
ఆడే చేసుకుంటే బాగోదు
ఫోన్ చేసినవా శ్రీనుఅన్నకి
ఆ చేసిన
ఎప్పుడు చేసినవ్
నైట్ జేసినా
నైట్ చేసినవ్ ఇప్పుడు చేయాలా ఆఫ్టర్ నుంచి
అవో నేను నైట్ నైట్ ఫోన్ చేస్తే రేపు ఆఫ్టర్నూన్ వరకు అక్కడ దిగుతారా టువల్ టువల్ థర్టీ వరకు రాజస్థాన్ లో దిగుతా అని అన్నాడు మరి
మార్నింగ్ ఫోన్ చేయాలి కదా నువ్వు మార్నింగ్ చేయకుంటే ఎట్లా
ఉమ్ చూస్తా
మేమైతే మాట్లాడినాము నేను అప్పుడే మాట్లాడి నా
ఇక్కడ ఉన్నా మే
ఆ ఇప్పుడు టువెల్వ్ కి చేసిన అప్పుడు అన్న ఇప్పుడు గంటలో దిగుతా న్నాడు మా టక్ మాకు వసుకున్నాడు మనషిగా ఇరుళగా ఉ తుంటడు మళ్ళ ఎలక్షన్ కి పంపిస్తే మంచి ఉంటది అంటున్నా
ఆటో డ్యూటీ కా
ఉమ్
పంపిస్తారా మరి
ఏమో ఇప్పుడు వాళ్ళు చాలా మంది పోయారట వాళ్ళు ఇప్పుడు ఉంటే పోతె పోతారు
ఆహా
పంపిస్తే పోతారు లేకపోతే ఎడనే ఉంటాడు
ఈ ఆటే పంపిస్తే ఎంటార ఆటే బాగుంటుందేమో
పంపాలి పంపితేనే బా ఎందుకంటే ఇ టూ మంత్స్ ఎప్పుడు ఎండ ఉంటది ఇక్కడ అ
అవ్
ఇంకా ఒకటే చోట ఉండాలి లేకుంటే ఈ సిటీలో తిరుగుద అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా
హహా
ఏదో ఒకటే అయితది హు హు
మరి సందీప్ అన్నకి ఎట్లా డ్యూటీ ఉంటద అన్న
సందీప్ అన్నకి ఏమో అట్లా ఉండదు వాళ్ళకి కూడా ఎలక్షన్ కి పంపుతారు కానీ
ఆ
వాళ్ళకు గుట్టలు అవి ఉంటాయి కదా పెద్ద పెద్ద గుట్టలు మీద ఉంటాయి
ఆ సందీపాన్న పోయింటటన్న ఒకసారినా డ్యూటీ అట్లా
ఎలక్షన్ కా
కాదు ఆ గుట్టలు ఐయిస్ గడ్డ మీద
ఏ పోలే ఆటో అయినా ఇప్పుడు ఐ ఐస్ కాదు అయినది ఇప్పుడు ఆ టూర్ నది
ఆ
ఉ ఇప్పుడు బాగుంది కదా ఆయన చాలా రోజుల తర్వాత పంపుతాడు వాళ్ళకి తక్కువనే ఉంటది ఇళ్లలాగా ఉంటది ఎక్కువ టైం ఇళ్లాకు టువెల్వ్ అవర్స్ ఉంటే వాళ్ళ ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉంటది
శాలరీ కూడా బాగానే ఉంటది వీళ్ళక్కన్నా
ఏ లేదో శాలారీస్ ఉంటది ఇళ్ళ పల్లకి
సేమ్ ఉంటదా
సేమ్ ఉంటది ఓ దే తక్కువనే ఉంటది అనుకుంటా ఓ ఐదు వేలు తక్కువ ఉంటది ఏ అగొ మాన ఏ
అవునా
హు ఇప్పుడు ఆయన సీనియర్ కదా సిను
అవు
ఉమ్ కాబట్టి తక్కువ ఉంటది
సీన్ నా బ్యాచ్ తర్వాత సెకండ్ బ్యాచ్ లో వచ్చింద అన్నాడు
సెకండ్ బ్యాచ్ లో వచ్చిండు అయినేదో ఫస్ట్ బ్యాచ్ లో అయినే కదా అయనా
రాయాలే
సెకండ్ బ్యాచ్ లో రాసిండు ఏదో అట్లా అట్లా రాస్తేనే వచ్చేసి ఆయనకి
అ
ఉ హు ఎక్కడువ్ రూమ్ లో ఉన్నా ఇప్పుడు తినేష్ వచ్చినా
లేదుపడుకున్న
ఇప్పుడు నా నా కోసమే చేస్తాడు ఆయన స్టడీ హాల్ కు పోయిండు కదా
ఆ ఆ
మ్మ్ ఇప్పుడు సాంబార్ అన్ని కర్రీ తీసుకొస్తాడేమోని నాకోసం వేయిట్ చేస్తాడు
ఆ అదే
హ్మ్ హు
మరి ఎట్లా
ఇప్పుడు ఏ సాంబార్ ఉంటె సాంబార్తో తినేస్తాం కర్రి బాగుంద ఎమైనా
అదే అదే ఎ ఒకటి బాగుంటదా
ఏ అది బెండకాయ అయితే బాగుండదు
హ్మ్ హు ఆ చట్నీ తో తిన్న లేను
చట్నీ బాగుండేనా
నాది ఆవ్
మ్మ్ మొన్న అది టమాటా చట్నీ ఉందా ఏంది
టమాటా కాదు అదే దేది
టెసల్లగా ఉందా అది బాగుంటది టెశలాగా అంటే కదా
మ్మ్ దాంతోనే తిన్నా
అవునా
మ్
మ్మ్ అదే తినాలి ఇప్పుడు ఇప్ వంట రైస్ పెడుతున్నా అ రైస్ పెట్టి మళ్ళ మ్మ్ కర్రీకి బోల్ కడిగేటిదుంది అట్లనే
ఆ నాక్ సరంగా కాల్ చేసిండు
ఏమంటుండూ
అదేంటి పైసలేసుకోలే డౌటే కదా ఈ నిన్న ఇల్లు చూడడానికి పొయ్యిరు గా పైసలు ఏసె ఎస్సాం అంటే వద్దన్నారట ఏదో డౌటే కొడుతుంది అని అంటుండు వాడు
మ్మ్ ఇళ్ళకి ఈల్లకి డౌట్ ఉందటనా
ఆ కొంచెం పైసలు వేస్తే తీసుకుంటే షార్టేజ్ ఫై ఉండే వాళ్ళు తీసుకోలే కాబట్టి కొంచెం మాటలు ఊరోళ్ళు మంచిగ మాట్లాడతలేరు అని అంటుండు ఆయన
వాళ్ళకి తెలియదు గదా అది అసలు ఏముందో కత అక్కడ
మ్మ్
అది తర్వాత ఒకటేసారి ఇప్పుడు ఉంటది కదా నాల్గో తారీఖీ
ఆ
అప్పుడు అచ్చినప్పుడు మొత్తం ఎయ్యండి మొత్తం అంటే ఎంత ఎస్తరు అక్కడే మీ ఇంటి కాడ్నే ఎయండి
ఆ
ఇక్కడ ఏం వద్దని చెప్పారాళ్ళు అట్లెం లేదు
అవునా
చో ఫస్ట్ నుంచే వాళ్ ఏ మీ అమ్మాయి మాకావాలని ఇళ్ళకు అట్ల అడుగుతున్నరు
ఆ ఆ
ఉహు మరి మీ అమ్మాయినే చేసుకుంటా అని ఒకటా రెండు సంవత్సరాల నుంచి చేస్తు చెప్తుండే ఆయన
అబ్బాయా
మ్ ఈళ్ళకి ఒక మాట ఉండాలి ఏదో ఒకటి మాట్లాడాలి
హ్మ్మ్
ఇలాంటివుంటే నీకు ఫోన్ పక్కా చేస్తాడాయన
అవు
మ్ మరి నువ్వు ఏమన్నావ్ మరి
నేనన్నా నాకు హరీష్ అన్న చెప్పిండు నాలుగో డేట్ కి ఏదో ఎంగేజ్మెంట్ ఉన్నాదట్టా ఏమో మరి మాకు తెలియదని అన్న నీకు తెలియదేమో కానీ హరీష్ అన్నా కి అన్నినన్నా మేబీ చెప్పి చెప్పి ఉన్నాడేమో ఇటా ఫోర్ డేట్కి ఉన్నాదేమో అని అన్న నాకు అన్నాడు అయితే ఫోరికి ఉన్నద అన్న అవునా మరి మాకైతే తెలియదు అన్న
హ్మ్మ్
ఫోటో ఎడుకింద అన్న
ఆ ఉంట ఉంటది పోన్ ఉంటది కాగానీ అ ఏమన్నాడు ఇంకా
ఏమనాలే
హ్మ్మ్ అల్లాయ్ అక్క కాళే ఏమో అట్లా అని కాదేమో అంటున్నారేమో వాళ్ళు కదా
హ్మ్మ హ్మ్మ్
అక్కడట డేట్ తీసుకున్నారట కదా అక్కడ చెప్పారట నాలుగో తారీఖకి చేస్తాం
ఆ
అట్లా చెప్పి వచ్చారటన
ఏమ మరి వీళ్ళు ఎక్కడ విన్నారోమో మా పైసాల స ఈబళ్ళు చేస్తామ అంటే ఏమి లేట ఏమేమో అంటుంది వాళ్ళు
మా అంటే పైసలు వాళ్ళు చేస్తే ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైమ్ ఏయ్యండి అన్నారంట
కాదు వీళ్ళు మున మన వాళ్ళు పోయరుగా అక్కడికి పైసలు యిస్తే ఏయ్యానియ్యాడట దనుక కొంచెం డిస్ మోడ్గా ఉంది అని అంటుారు వాళ్ళు ఏం బీస్మంటేన్నారుారు ఫోర్త్ డేట్ కి ఎంగేజ్మెంట్ ఉండదట నాకన్నా అన్నాడు అన్నాకి హరీష్ అన్న అన్నాడేమో ఫోర్త్ డేట్ కి ఎంగేజ్మెంట్ ఉంది అప్పుడు ఏంటన్నిీ అన్నస్తారట అందుకే వాళ్ళు తీసుకోలే
హ్మ్మ్ నువు అడగాలి మరి నేను కూడా ఒకసారి నువ్ అంత వా దగ్గరక వచ్చి వాళ్ళు క్యాన్సల్ చేస్తే వాళ్ళకి మస్త్ దిద్ ారు మళ్ళా ఇల్లు ఏ క్యాన్సల్ కాదు అది కానీ ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు రెడీ ఉన్నారు
ఆహా ప మరి ఫస్ట్ నుంచి రెడీ గా ఉంటే అంతగానం ఆ కట్నం ఎందుకు ఇచ్చి మరి
సరే అగు మల్ల చేస్తా